హలో హలో హలో
హలో
ఆ చెప్పండి
హలో
హలో
అది
ఆ తి తిన్నామండి మీరూ తిన్నారా అండి ఆ తిన్నామండి ఏం చేసారండి ఇంత మీరు
తిన్నమండి
ఆ ఏం చేసారండి
ఏం మాట్లాడ అనిపించింద నాది లేదండి ఇప్పుడే అలా వా వాకింగ్ కి యెళ్లేసి వచ్చాను హ చాప్
అవునా ఆ ఆ తిన్న తర్వాత అలా ఒక ట్వంటీ మినిట్స్ అన్నా వాక్ చెయ్యాలండి
అవునండి నేను మినిమం నలభై ఐదు నిమిషాలు చేస్తాను రోజు
ఫార్టీ ఫైవ్ మినిట్సా అండి
అవును రోజూ చెయ్యాలండి మంచిది కదా పొద్దున్న చెయలేము ఎలాగో ఏడున్నర కల లెగుస్తా తాము అట్లీస్ట్ మనము రాత్రి భోజనం తర్వాత చేస్తే కొంచం బాగుంటుంది
ఆ భోజనం తర్వాత ఖచ్చితంగా అలా ఒక ట్వంటీ మినిట్స్ అలా వాక్ చేయ్యాలండి నేను కూడా చాలా చూసి చాలా
ఉ
ఆ ఇంకేంటండి
చెప్పాలండి పోయిన వారము మా అన్నయ్య పెళ్ళి టెల్లానండి
ఆ అవునా ఆ మన సైడ్ పెళ్ళిల్లు చాలా బాగా జేస్తారంండి ఆ తెలుగు వాళ్ళ పెళ్ళి అంటేనే ఆ ఈ మధ్య అందరు ఐదు రోజులు పెళ్ళ అని చెప్పి అట్లా అన్ని ఫస్ట్ నుండి ఏవో స్టార్ట్ చేసి ఫస్ట్ పందిర్ లాగా ఇండ్లంతా డెకరేట్ చేసి ఆ నెక్స్ట్ మరి హల్దీ అని జెప్పి
దా వాళ్ళు ఒకే కొడుకు ఐదు రోజులు పెళ్లి చేసుకున్నారు హవును మంచ్ ఇగా గాజులు ఫంక్షన్ చేశారు అందరు ఆడపిల్లల్ కి
ఆ అంటే గాజులు ఫంక్షన్ కూడా, ఆ అంటే అ అన్ని చేసి అంత టైం ఎట్లా ఉంటది అని.
ఒక అంటే రోజుకి ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు
ఆ అప్పుడు చాలా ఇదైవ్ పోతుంది కదా అంటే బంధువులు అక్క అంటే ఇప్పుడు మన సైడ్ ఎలా వస్తారంటే రేపు మ్యారేజ్ అంటే ఆ ఇగ నిన్న అంటే ఇవాళ వచ్చేది. ఊరికే అలా ఉంటుంది కదా కానీ అన్ని డేస్ నుంచి ముందు వచ్చి ప్రతి ఒక్కరు అలా అన్, ట ఉండాలన్
అవును అవును ఐదు రోజులు దగ్గర దగ్ గర రెండు వందల మంది ఒకే దగ్గర ఉన్నామండి గాజులు ఫంక్షన్ చేసుకున్నాం ఎంత చక్కగా మె హిందీ ఫంక్షన్
ఆ గాజుల ఫంక్షన్ ఎలా చేస్తారండి అంటే అందరికి గాజులు వేసి మంచిగా
చాలా బాగోచ తెలుగు పెళ్ళలిలాగా జరిగింది
ఆ ఎంతైనా మన మన సైడ్ ఫ్యామిలీస్ మ్యారేజ్ ఫంక్షన్స్ చాలా బాగుంటుందండి
హమ్ పెళ్లికూతురు పట్టు చీరలు గాని చాలా బాగా ఉన్నాయి
ఆ పెళ్ళకుతురు పట్టు చీరలు అంత కలకళలు ఆడుతూ పెళ్ళి పెళ్లి అన్ అంటేనే అలా అసలు కలర్స్
అవునండి
మన సైడు పెళ్లిళ్ళు ఆ అమ్మాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు రావడము అబ్బాయి వాళ్ళు రావడము హో లై ఇదేనా అలా అంత ఆ బా జరుగుతుంది మరి ఆ అమ్మాయి వాల్ల
అది కూడా కొబ్బరి తోటలో పెళ్ళండి చాలా కొబ్బరి తోటలో పెళ్లి ఈ మధ్య అందరూ ఎక్కడ చూసినా కొబ్బరితోట్లో పెళ్లి చేసుకుంటున్నారు.
అంటే అలా అలా ఒక ఈవెంట్ లాగా చేస్తారా కొబ్బరి తోట లేదంటే నిజంగా కొబ్బరి తోట నేనా
ఆ కొబ్బరి తోటనే అది మొత్తం అంతా నాచురల్గా జరిగింది పెళ్లి మొత్తం కొబ్బరి తోటలో పందిర్లు
అవునా వావ్ ఎంత బా
భోజనాలు
ఆ ఓ
గాజులు ఫంక్షన్ మాత్రం ఇంట్ ట్లో జరిగింది మెహందీ ఫంక్షన్, హల్దీ
అన్ని కొబ్బరి తోటలేన వావ్ అంటే ఫస్ట్ ఏది స్టార్ట్ చేసినారు, ఫస్ట్ గాజుల్
ఫస్ట్ గాజులు ఫంక్షన్ అయింది. ఆ ఫస్ట్ మెహిందీ ఫంక్షన్ గాజులు ఫంక్షన్ అయింది మరుసట్ రోజూ
ఆ నెక్స్ట్ ఆ పెళ్లికొడుకు పెళ్లి. కొబ్బరి తోటలో అంటే చాలా బాగుంటుంది కదా ఆ ఇంకా నెక్స్ట్ పెళ్లి భోజనము పెళ్లి హడావిడి
హల్దీలో
ఆ అంటే ఆ కొబ్బరి తోట బోండం ఆ చ్చి కొబ్బరి తోట పెళ్లి ఎంత బాగుంటుందో నిజంగా
హ్మ్ అవునండి ఉహుమ్
తర
ఆ అండి సంగీత్ పెట్టించా రెంచెక్క
మొన్న సంగీత్లో మీర్ డ్యాన్స్ చేసారా
ఆ చేశామండి మా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్
అవునా మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ సో బా ఎంజాయ్ చేసింటారు కదా
అవునండి. పెళ్ళికి ఏళ్ళొచ్చిన తర్వాత బాగ జుట్ జుట్టు రావడం మొదలైంది.
ఎందుకలా పెళ్లికి ఎళ్ళొచ్చిన తర్వాతా
బట్టలు మారిపోయినయి అనుకుంటా అందుకూ అలా నేను ఏం చేస్తున్నానంటే వారానికి రెండు రోజులు మెంతులు రాత్రి నానబెట్టుకుంటున్నా
నేను కూడా మొన్న ఎక్కడో ఇన్స్టా లో చూశాను అవును అలా మెంతులు నానబెట్టి మార్నింగ్ లేవగా మన జుట్టుకి ఆ పొద్దున లేవగానే మన
అప్లై చేయడం లేదు దాంతో పాటు ఇది ఉల్లిగడ్డ ఉంటది కదా ఉలి మిక్సీ పట్టేసి ఆ మంతులు కూడా దాంట్లోకిసి మిక్సీ బ ట్టేసి అని చె డాండఫ ఉంది కదా దాని కోసం ఒ ఒక అర్ధ నిమ్మకాయ పిండేసి అంతా బాగా కలిపేసి
ఆ చాలా బాగుంటుందండి రిజల్ట్ ఉందా అండి
హెయిర్ ఫాల్ తగ్గిందండి మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంది ఒక నెల రోజులు వాడా నెల రోజుల తర్వాత నాకు అర్థమైంది మంచి రిజల్టే వస్తు వస్తుంది తర్వాత ఓసు
ఆ
కి ఆ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు అరగంట ముందు
ఆ ఏం చెయాలి ఆ ఉసిరికాయ ఆ అంటే కిలో ప్రకారం అలా తెచ్చుకుంటున్నారా మీరు
మ్మ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకుంటానండి వారం వస్తాయి నాకు
అవునా ఎంతఉంటుంది అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్
ఒక ఫార్టీ రూపీస్ ఉంటుందండి ఇక్కడ బా
ఓస్
రోజు అరఘంటా బ్రేక్ ఫస్ట్ చేసే ముందు ఒకటి తీసుకుంటానండి రోజు
ఆ రోజు ఒక ఉసిరికాయ ఆ ఉసిరికాయ చనా హెల్దీ అండి
ది హెల్త్ కి మంచి హెల్త్ కి మంచిది ఫేస్ కి మంచిది
ఆ ఉసిరికాయ అన్ని తినాలే గానీ అన్ని బెనిఫిట్స్ ఏ అండి మనకి
అవును
ఆ అహ అలా కాదండి మీ రిజల్ట్ అంత ఉందా నిజంగా పెరుగు మెంతులు నాకు కూడా డ్రాండ్రఫ్ ఉందండి అలా
డాండ్రఫ్ కి మెంతులు, ఉలిగడ్డ ఒక అర దెబ్బా నిమ్మకాయ పిండుకని బాగా టెక్చర్ వచ్చే వరకు మిక్సి కి పట్టేసి హెయిర్ ఫాలు కంట్రోల్ అయింది నాకు.
హెయిర్ గ్రోత్ కూడా ఉంది. నేను కూడా ట్రై చేయాలి అండి. అంటే నేను జస్ట్ ఏం చూసానంటే మెంతులు నైట్ నానబెట్టి, ఆ వాటర్ ని తీసుకొని మార్నింగ్ మన్, మన్, మన్, తలకు అప్లై చేసుకోవాలి.
అవును ఆ మెంతి వాటర్ మనం మంచి మంచిగా ఫిల్టర్ వాటర్ తో నానబెట్టి ఆ మెంతి వాటర్ తాగోచ్.
ఆ అవును నేను ఒకప్పుడు అలా చేసే అండి ఇంట్లో ఉన్నప్పుడు అట్లంతా మంచిగా
తిట్టుకుంటాము.
ఆ చాలా అండి కప్పతే మెంతి చాలా చేదు
చేదుగా ఉంటది. తినగా తినగా చేదు కూడా తీయగవుతు తుందంట.
ఆ కాని మేంతే ఆ సామెత ఉన్నా కూడా మేంతే చాలా చేదు.
అవును.
ఆ వీక్లీ ప్రైస్ చేస్తారా అండి.
ఆ హా వీక్లీ రెండు సార్లు చేసుకుంటా బట్, ఉసిరికాయ మాత్రం రోజు ఒకటి తింటానండి.
ఆ కానీ అలా చే చెయాలండి. నిజంగా మెంతులు హెయిర్ కి చాలా మంచిది ఇప్పుడనే కాదు నేను చాలా రోజుల నుంచి వింటున్నా చాలా మంచిది ఆ
చేసామండి తినడము.
ఆ అవన్నీ తగ్గించాలండి. అసలు మ్యాగీ అసలు అమ్మాయిలు తినకూడదు.
ఉమ్ ఇంకొకటి దాంతో పాటు ఫేస్ కూడా పాడైపోయిందండి నాకు, నా స్కిన్ అంతా నేను అనలైజ్ చేసేసి
ఉం
ఆర్డర్ పెట్టుకున్నాను. మంచి డాటన్ కి వాటర్ మిలన్ ఫ్లేవర్ అనమాట హ ఫేస్ కీ దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ టోనర్ యూస్ చేయాలండి. టోనర్ అంటే రోజ్ వాటర్. మనం ఎలా యూస్ చేస్ తాము అలా డాటన్ కిలో టోనర్ అనేది ఒకటి. అవును. అది క్లెన్జింగ్ చేసేస్ కోవాలి ఫస్ట్ నెక్స్ట్ తీరమో ఫేస్ సీరమ్ మార్నింగ్దే
ఆ
నెక్స్ట్ మాయిశ్చరైజర్ నెక్స్ట్ సన్ స్క్రీన్ ఇలా హెయిర్ కేరు ఫేస్ కేరు అన్ని తీసుకోవాల్సి వస్
ఆ ఆ ఇప్పుడు ఇంకా అండి తప్పదండి ఇప్పుడు అన్నీ హేర్ కేర్సె అండి ఆ కేేరు ఈ కేేరు ఫేస్ కేరు
ఏం చేయాల తప్పదు మనక్ కి మనుషులు అన్న తర్వాత అన్ని జేసుకోవాలి
ఆ అంతే అండి పైగా ఇప్పుడు సమ్మర్ ఒకటి
ఊమ్
ఆ ఈ సమ్మర్ లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
అవును
అంత మైంటెన్ జేస్ కోవాలి
ఊ
ఊ ఇంకేంటి ఏమైనా తిన్నారా మీరు తిన్న తర్వాత ఆ ఎమైనా
ఆ చపాతీ తింటాను రోజు నైట్ ఊమ్
చపాతి దింటారా
అవునండి హహ
చపాతీ ఈ అంత ఏమి ఉంటదండి డైలీ నైట్ చపాతి అంటే కష్టం
ఆ కొంతమంది రైస్ తినరు కద నైట్ అందుకే ఇంక చపాతి అనమాట
ఆ మీర్ చపాతీని ప్రిఫర్ చేస్తారా రైస్ అసలు తినరా రైస్ తినర మీరసల్
ఆహ తినమండి ఇహ్
ఆ ఏమవుతుంది రైసే మంచి తినాలండి
ఉ అంటే మధ్యాహ్నం పూట రైస్ మంచిగా తినాలి పొద్దున్న మనము అ పళ్ళు తీసుకోవాలి ఎక్కువగ బ్రేక్ఫాస్ట్ చాలా మంది వరకు బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో పళ్ళుని తీసుకుంటున్నారు నైట్ టైమ్ రైస్ని అవాయిడ్ చేయాలి
ఆ ఈ మధ్య అయితే ఫ్రూట్ బాక్స్ అండి ఫ్రూట్ బాక్స్ ఉ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అంటే అన్ని ఫ్రూట్స్ ఉ ఉంటాయండి టిఫిన్ బాక్స మిక్స్డ్ ఫ్రూట్ బాక్స్ ఉ అ ఆ ఆన్లైన్లో ఆ ఫ్రూట్స్ దటీస్ ద బెస్ట్
అవునండి
చాలా బాగుంటుంది అండీ అంటే టిఫిన్ టిఫిన్ తినకపోయినా ఈ ఇలాంటి ఫ్రూట్స్ అలా ఏమైనా బ్రేక్ఫాస్ట్ కి తిన్నా కూడా ఓకే అండి మంచిగా
అవును అవును
ఆ అలా అంతా తింటే చాలా మంచిది ఫ్రూట్స్ అంతా హెల్తీ ఏమి ఉండదండి మనిషికి
అవును ముఖ్యంగా దానిమ్మ పళ్ళు
ధాన్యమ పండ్లు ఆ ఆప్ పీల్ ఆ నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూటు ఆ డ్రాగన్ ఫ్రూటు కివి అండి ఆ ఆదకాడు కుడా చాలా మం ది అదకాడ ఇంకా మంచిది ఆ అదకాడ జ్యూస్ చెట్లు
అది పిల్లలు తినరు కదా పిల్లలకి ఏ విధంగా పెట్టాలంటే ఆవ కాడు జా ఉమ్ ప్రిపేర్ చేయాలి చపాతలోకి కానీ పూసేసి ఇస్తే వాళ్ళకి తెలియ కుండా తినేస్తారనమాట ఏదైనా జ్యూసెస్ లో కలపడానికి బాగుంటాయి
ఆ అలా చెయాలండి ఉం
సరే అండి మంచిది ఉమ్ ఓ కె